నమస్కారము అండి
నమస్కారం మేడం
బాగున్నారా
ఆ బాగున్నామండి బాగున్నారండి ఏం లేదు మేడం ఇప్పుడే లంచ్ చేసాం అన్నం తిన్న తిన్నరా మేడం మీరు
ఆ తిన్నాము మేడం ఇప్పుడే చిత్రాన్నాము తిన్నాను
అవునా
ఆ మీ రోజు మీరు ఏం చేసరు మేడం ఈ రోజు అంత
హా మేడం మార్నింగ్ పొద్దున్న ఉన్నా మేడం
ఆ
మార్నింగ్ మార్నింగ్ పొద్దున్న లేవడం బయట కాడగడం ముగ్గు పెట్టడం పిల్లలు స్కూల్కి వంట చేయడం
ఏం వంట చేశారు. మేడం ఏం వంట చేసారు.
వంటా అంటె అంత అనేసి ఆలు ఫ్రై చేసినాం మేడం ఆలుగడ్డ ఫ్రై చేసి బాక్స్లు మా పిల్లలకి ఇష్టం మేడం అట్లా
ఆలుగడ్డ ఒక ఫ్రై ఒక్కటే తింటారా మేడం రైస్లో పప్పు గాని చారు కాని ఇట్లా ఏం తిన్నారా పెరుగు ఆలుగడ్డ ఫ్రై అన్నము
హ్ అన్నం బాక్స్ లో పెట్టిస్తే తీసుకెళ్తారు మేడం
టిఫిన్ ఏం చేసి ఉంటారు మేడం
టిఫెన్ ఉప్మా చేసాం మేడం పొద్దున
ఉప్మా చేశారా ఉప్మా తినేసి క్యారీ చేసుకోని వెళ్ళిపోతారా
ఆ అవును మేడం మా సారు కూడా తీసుకెల్లి తినేసి వెళ్తాడు
ఏం వర్క్ చేస్తారు మేడం మీ సారు
ఆ నార్మల్గా బిజినెస్ చేస్తాడు మేడం
ఏం బిజినెస్ మేడం
ఆ ఏం ఉంటాది
అ...
అది బొగ్గులా ఉంటది కదా మేడము
బొగ్గుల ఫ్యాక్టరీనా మేడం
ఆ బొగ్గు ఫ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాడు మీ హ్
ఆ అవును
మీ సార్ ఏం చేస్తారు మేడం పిల్లలు మార్నింగ్ ఏం చేశారు మేడం మీరు
నేను మార్నింగ్ ఈరోజ దోశ మేడం దోశ చట్నీ పప్పుల పొడి
అవునా మేడం
హ్ హ్
మీకు పండగల అంటే ఏమి ఇష్టం మేడం
నాకా మేడం పండగల్లో అంటే ఎక్కువ రంజాన్ ఇష్టం మేడం
అవునా మేడం
ఎందుకంటే నెలంతా ఉపవాసాలు నెల కదా అది ఆ నెలలో చాడీలు చెప్పకూడదు అబద్ధాలు చెప్పకూడదు మోసం చేయకూడదు చెడు వినకూడదు అనకూడదు ఇలాంటి రూల్స్ అన్ని ఉంటాయి మేడం ఆ నెలలో
అవును మేడం
ఉపవాసం ఉంటాం కదా.
ఆ అవును మేడం ఉం
అబద్ధం చెప్పకూడదు వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పకూడదు ఎవరికి చెడు చేయకూడదు అది కంటిన్యూ అవ్వడం కోసం దేవుడు ఆ నెలలో అలా పెట్టారు మేడం తర్వాత పుణ్య అది కా పుణ్యకార్యాలు చేస్తారన్నట్టు ఎక్కువ అంటే పేదలకు బట్ బట్టలు పంచడం, రైస్ పంచడం, సరుకులు పంచడం, డబ్బులు పంచ డం ప్రతిరోజు ఎంతో కొంత పేదలకు డబ్బు లు ఉన్న దాంట్లోనే పంచడం
అవునా మేడం
పగలంతా ఉపవాసం ఐదు పూట్ల ప్రేయర్ అందువల్ల బాగుంటది మేడం ఆ నెలా మొ తము ఉం నెల స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి రోజు ఆ నెల పొడుపూ చూసేసి ఇంకా మార్నింగ్ తెల్లవారుజామున ఫైవ్ కల్లా తినేస్తాం మేడం ఇక పగలంతా త్త అలానే ఉంటాము వాటర్ తాగము ఏం తినము తాగం ఆహా లేదు మేడం అసలు వాటర్ కూడా తాగకూడదు అస్సలు టీవి చూడకూడదు, ఆ టీవి చూడకూడదు ఏం చూడం మేడం ఆ టీవీ చూడము ఎప్పుడు దైవ స్మరణ లో ఎక్కువ ఉంటాం అన్నట్టు ఐదు పూట్ల ప్రేయరు ఖురాన్ చదవడము ఆ అప్పుడు సహా అప్పటి ప్రవక్తలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళు ఏ విధంగా దేవుడి పైనే వాళ్ళ నమ్మకాన్ని మొత్తం పెట్టుకొని జీవించేవాళ్ళు వాళ్ళ ధైర్య సాహసాలు ఎలా ఉండేవి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేవి కొన్ని వాళ్ళ హదీసులు కూడా చదువుతాం అన్నట్టు ఆ నెల మొత్తం
అవునా మేడం
ఆ వాళ్ళెలా ఎన్ని కష్ కష్టాలు వచ్చినా కూడా దేవుణే నమ్ముకొని ఎలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళారు ఏంటి
అవునా అవునా మేడం ఉం
ఆ అనేది చదువుతూ ఐదు పూట్ల ప్రేయర్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇంకా చానా మంది ఉన్నవాళ్ళు మేడం ఇప్పుడు కొంతమంది ఆరోగ్యం బాగాలేక ఉండలేకపోతారు ఉపవాసం అలు అటువంటి వాళ్ళు ఏం చేస్త రంటే ఉపవాసం వల్ల వాళ్ళందరినీ విందుకు పిలుస్తారన్నట్టు విందు భోజనం ఒక రోజు వాళ్ళు తినిపించడము అలా చేస్ స్తారు కొంతమంది డబ్బు లుండి కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు చీరలు పంచుతారు ఎ లేడీస్ కి చేం తర్వాత వచ్చేసి బియ ప్యాకెట్లు అంటే ఎవరైనా బర్త్తలు లేని వాళ్ళు సంపాదించడానికి ఇంట్లో ఎవరు లేకుండా ఉంటారు చూడండి
ఆ మేడం
అటువంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా రైస్ పెంచడం సరుకులు పంచడం
ఆ పుణ్యం మేడం అలాంటి వాళ్ళకి అట్లా చేస్తే చాలా అ దేవుడు మనల్ని కరూనిస్తాడు గద
కరుణ ఇస్తాడని ఆ నెల మొత్తం పుణ్యాల నెల మేడం ఆ నెలలో ఒక్క పుణ్యం చేస్తే డెబ్బై పుణ్యాలు చేసినంత ఆ విలువ ఉంటది దేవుడు ఇస్తాడు అన్నట్టు ఆ నెలలో ఎ ఎక్కువ చేస్తారు నార్మల్గా కూడా చేస్తారు కానీ సైతాన్ అనే అతను ఎందుకు చేస్తా ఇవన్నీ మంచి పనులు చేయనీయడు అన్నట్టు ఎందుకంటే మంచి పనులు చేసుకొని స్వర్గంకి ఎక్కడ పోతారో నరకానికి తీసుకెళ్ళాలనేసి చాడీలు చెప్పు గొడవలు పెట్టు మోసం చేయి వ్యభిచారం చే ఇట్లాంటి పాప పనుల వైపు మొత్తం తల్ లాకెళతా ఉంటాడు అన్నట్టు మామూలుగా మనము ఏమంటే దేవుడు ఇప్పుడు రెండు దార్లు ఉన్నాయి మేడం ఒకటి మంచు ఉంది ముల్ల కం ముల్ల చెట్ ఇట్ల దావ ఒకటి ఉంది స్ట్రైట్ గా మంచి మంచిదా ఒకటి ఉంది మనం మనకు బ్రెయిన్ ఇచ్చాడు కదా దేవుడు ఎందులో వెళ్ అతే నువ్వు హ్యాపీగా ఏ కష్టాలు లేకుండా వెళ్తావు అనేది తెలుసుకోవడం కోసం ఆ మైండ్ తో మనం ఆలోచించాలి మేడం అంటే
అవును మేడం కరెక్ట్ మే మంచి చ్చ దారిలో వెళ్ళాలని అవును మేడం
చేస్తే కాసేపు బానే ఉంటది మేడం ఇప్పటికి ఇప్పుడు లైఫ్ ఎంజాయ్గా ఉంటది తర్వాత బానే ఉంటది కానీ కర్మఫలం ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనుభవించే పోవాల్సి ఉంటుంది మేడం
అవును మేడం అవును
ఇది నేను గట్టిగా నమ్ముతాను అసలు బాల్ని కొడితే గోడకేసి తిరిగిలా వచ్చి మనకే కొడతదో మనం చేసిన పాపమైన పుణ్యమైన సేమ్ రివర్స్ లో వచ్చి మానకే అట్టలే తగులుతది మేడం ఇది కర్మఫలం మనం మర్చిపోయినా కూడా ఆ దేవుడు మర్చిపోడు కర్మ అనేది విడిచిపెట్టదు మేడం
అవును మేడం నిజం అందుకే కొంచెం అన్నా ఉన్నన్ని రోజులన్నా కొంచమన్నా మంచి చేయడానికి మానవులు ప్రయత్నిస్తే బాగుంటది కదా
అ అవును మేడం అవును మేడం ఎ ఎంతసేపు ఉన్నా జనాలు డబ్బు డబ్బు డబ్బు డబ్బు పోని డబ్బు వెనకలే పడ్డారు కాని డబ్బు ఇచ్చి పెద్ద వ్యాధి ఇచ్చేస్తే ఏం చేస్తాడు మేడం అనుభవించలేము కదా పాపం జేసి అది జేసి మోసం చేసి ఏదైద చేసి మనము తిని తినక పిల్లలకు పెట్టిపోతే వాళ్ళేమో మనం చనిపోగానే ఆస్తులు పంచుకుంటరు కానీ దేవుని దగ్గర లెక్కచారం చెప్పాల్స్ కుంది ఎవరు మనమే కదా అలాంటప్ అప్పుడు పాపాలు జేసి మోసాలు జేసి కా అబద్ధాలు చెప్ పిచా ఎందుకు మేడం ఇవన్నీ మన వెంట రావు కదా మనం జేసుకున్న మంచి చెడ్డే వస్తది మేడం ఒక్క రూపాయి కూడా మనం తీసుకపోలేము దానికోసం ఎందుకు సంతగా దౌర్జన్యాలు కొందరు అయితే ఆస్తుల కోసం మోసాలు
అవును మేడం విలే అ రిలేషన్స్ గుడా
ఒక మనిషికి వాల్యూ ఇవ్వాలంటే మనీని జుసే ఇస్తారు మేడం వాల్యూ బయటల జనాభా మొత్తం అట్నే ఉన్నారు ఉ చాలా వరకు అయితే ఎక్కువ మంది వాళ్ళు రిచ్ వాళ్ళు అయితే కనుక వాళ్ళ కింద ఇళు వర్కర్స్ మాదిరి పని చేస్తారు వాళ్ళు వచ్చారంటే వీళ్ళ కంటే లో అయి అయితే వీళ్ళ కింద వర్కర్స్ లాగా చూస్తూ వాళ్ళకి అన్ని పనులు చెప్తా ఉంటారు
ఆ డబ్బు అంత దిగజారుస్తాది మేడం మనుషులని ఆ
ఉంటేనే ఎవరైనా గౌరవిస్తారు కానీ ఆ డబ్ అప్పు ఎప్పుడు ఎవరి జేతులకు పంపిస్తడో ఎవరికి ఎటువంటి లైఫ్ ఇస్ అతడు క్షణమంగుర జీవితం అన్నట్టు మేడం దేవుడు ఎవరిని ఎ ఇప్పుడు ఎలా చేస్తాడో తెలియదు గదా
తెలియదు మేడం అవును మేడం
తీ నిజాయితీగా ఉంటే కత్ చ్చితంగా మన నీతి నిజాయితీ దేవుని దగ్గర ఉంటది ఆటోమేటిక్గా దాని ప్రతిఫలం ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్ చితంగిస్తడు
అవును మేడం ఉమ్
అందువల్ల నీతి న్యాయంగా బ్రతకడం చాలా ఉత్తమమం మేడం అసలు
అవును మేడం నిజం
కానీ చాలా మంది డబ్బు కోసం అప్పటికప్పుడు ఆనందాల కోసం తప్పులు మిద తప్ పులు అసలు బాబాబా సమాజాన్ని చూస్తేనే విరక్తి వచ్చేలా తయారైంది
అవును మేడం అట్లనే తయారవుతుంది కానీ అది ఎప్పటికి ఎప్పుడు ఒకసారి వాళ్ళకి అనుభవిస్తారు మేడం ఆ భగవంతుడు అన్నడు పైనుండి చూస్తడుగా
ఆ మేడం ఖచ్చితంగా మేడం మనం మర్చిపోయినా కూడా కర్మా మర్చి పోదు దేవుడు మరిచిపోడు ఆ ఖచ్చితంగా అనుభవించే వెళ్తాం మేడం
ఓకే మేడం మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం
మీరు కూడా కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం తిన్నారా మేడం మరి సరే మేడం ఇ అయిపోయింద వర్కు
ఆ అయిపోయింది మేడం
సరే మేడం ఉంటాను మేడం నాకు వర్క్ ఉంది
ఓకే మేడం
ఓకే అండి
ఆ మేడం కొంచెం వర్క్ ఉంది థ్యాంక్యూ మేడం
అ అ
మాట్లాడు
మేడం కట్ చేయండి. మేడం ఫోన్ మీరె
కట్ చేస్తున్నా మేడం
ఆ చేస్తరా మేడం
అసలు మీరే కట్ చేయండి. మేడం అది కట్ అవుతలేదు కొంచెం ప్రాబ్లమ్ అ